ఆ వినిపిస్
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది బ్రో మీకు ఓకేనా ఇది కాల్ కొంచెము లేటు గా కనెక్ట్ అవుతాంది
అవునవును అవును నెట్వర్క్ ప్రాబ్లమ్ అయిండచ్చు ఆ నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు కాబట్టి కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలి నెట్వర్క్ ఎక్కడైతే ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకోవాలన్నమాట
కరెక్ట్ కరెక్ట్
మ్మ్ కాబట్టి మనము ఇది మీకు మీ ఊరులో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి
సంక్రాంతి మా ఊర్లో నార్మలే బ్రో సంక్రాంతి రోజు భోగి రోజు భోగి పండే భోగి మంట వేసుకుంటాము చిన్న పిల్లలు ఉంటే భోగి పళ్ళు పోసుకుంటాము
ఓకే ఓకే హాహా ఓకే హుమ్
ప్రతి రోజు అంటే ఇంకా పెద్ద వాళ్ళకి బట్టలు పెడతారు కదా సో వాళ్ళకి నచ్చిన వంటకాలన్ని చేసి పిండి వంటలు ఆ లైక్ అట్లాంటివన్నీ చేసి నైవేద్యం పెడతాం ఆఫ్టర్నూన్ కంత అయిపోతుంది కనుమ పండగ అంటే ఇంకా విలేజెస్ లో జరుపు కుంటారు కదా ఎక్కువ ఆ గోమాతలకు సంబంధించిన ఫెస్ తాను మా అనేది వాళ్ళకైతే కొంచెం ఆవులు ఉండే వాళ్ళు బా బా సెలబ్రేషన్ చేసుకుంటారు మాకు అట్లాంటివి ఏం లేవు కాబట్టి
అహ్హ ఓకే మేము కూడా అలాగే ఆ దాని తర్వాత సేమ్ అంటే కొంచెం ఏంటంటే ఆ రోజు భోగి రోజు వచ్చేసి మీరు అన్నట్టుగాని భోగుపళ్లిు పోసుకుంటారు
హ
పట్టలు ఉంటే దాని తర్వాత వచ్చేసి ఆ ఇది సంక్రాంతి రోజు అయితే మీరు అన్నట్టు పెద్దల కూడా పెట్టుకుంటార అనమాట అదే రోజు ఏం చేస్తారంటే మా వాళ్ళు ఇవి ఉంటాయి కదా గాలి పటాలు కైట్ కైట్స్
ఆ బ గాలిపట ఎగరాశారు ఇక్కడ కూడా
స్తారు చాలా బాగుంటుంది ఆ టై లో
మా పిల్లలు కూడా ఎగరేస్తారు వాళ్ళ మాామతో కలిసి ఇంకా సంక్రాంతి అంటేనే ఇంకా గాలిపట్టాల ఒక వన్ మంత్ ముందు నుంచి మంచే స్టార్ట్ అయిపోతాయి అనమాట అంటే సంక్రాంతి జనవరిలో సంక్రాంతి అయితే డిసెంబర్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అనమాట గాలిపట్టాలు ఎగరైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే గ పగరేస్తారుళ్ళ ఓన్గా ప్రిపేర్ చే కుంటారనమాట ఆ న్యూస్ పేపర్స్ తో కొనుక్కొని వచ్చుకునేది అదంతా లేదు ని అవి బాగా ఎగరని చెప్పే వీళ్ళే పేపర్స్ తో తయ చేసు కుంటార అనమాట
ఓహో వాళ్ళే తయారు చేసుకుంటారు కైట్స్ ఓకే
చేస్తారా ఎప్పుడైనా
మేము చేయలేదు కానీ మేం కొనుక్కచ్చుకుంటాం అనమాట మా ఊర్లో ఏంటంటే అమ్ముతారనమాట వాళ్ళు అది అమ్మందాని అంటే కొంచెం అది కాన్ఫిగరేషన్ షప్ కరెక్ట్ బాగుంటుంద అనేసి అది అయితే బాగా ఎగురుతుందినేసి మా పిల్లలంతా మా ఊర్లో ఉండే పిల్లలంతా కానీ కొనుక్కుంటార అనమాట
ఆ సరదాగా మీరు ఎప్పుడు కూడా దాన్ని ఇచ్చేయలేదా ఐ మీన్ ఆ ఎగరే అదే
లేదు తయారు చేయలేదు తయారు చేయలేదు కొనుక్కొని ఎగరేసిన రోజులు అనమాట నాకు గుర్తున్నాయి సో అలాగా గాలి పట్ ట్ట ఎగరేస్తారు నెక్స్ట్ మీరు అన్నట్టు మూడో రోజు వచ్చేసి కనుమ రోజు వచ్చేసి మామూలుగా ఎస్పెషలీ ఐ మీన్ ఉంటాయి కదా ఇంట్లో ఆవులుంటాయి ఆరు ఆవులు బర్రెలు ఉంటాయి కదా వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఐ మీన్ స్నానాలు చాపించే ఐటికి మనము బొట్టు అవన్నీ ప బట్టు అన్నీ పెట్టి వాటికి పూలమాలలు అంటే మెడలు వేస్తారనమాట తంగేడి పూలు ఎస్ ఎక్జాక్ట్లీ వాటి కొమ్ములు కూడా కలర్స్ వేస్తారు వేసిన తర్వాత అవునవునవునవును
కాగితాలు ఫ్లవర్స్ కాగితాలు అదే రంగులు కాగితాలు ఉంటాయి కదా రా అవి కూడా కడతారు అనుకుంటా నాకు తెలిసి
అవునవున అవును అవును అవును పెడతారు దాని తర్వాత ఆటికి మామూలు కొందరు ఏం చేస్తారంటే నిప్పట్లు తెలుసా మీకు అది చాలు నిప్పట్లు ఆ నిప్పట్లు కాల్చి ఐటు మెడల్ వేస్తార అనమాట
ఆ అవునా
అవును
ఇది ఓన్లీ హత్రసార్ అనేది అదే దివాళికి మాత్రమే కదా చేస్త
చేస్తా లేదు లేదు అప్పుడు కూడా చేసి వాటి మెడలే వేస్తారు మళ్ళ వాటికి కూడా అ వాడికి ఇష్టమని తినిపిస్తారు వాటిని
మెల్లో వేసి ఏం చేస్తారు వాటిని
అదొక హ్యాపీనెస్ అనమాట తినేటి వాటి మెళ్ళో వేసినప్పుడు అవి తి తినే విధంగా అనమాట ఒకదాని ఒకటి తింటాయి అన్నట్టు
ఆహా ఓకే
చూసినాను ఎక్కడో ఎవరో ఒకరు చేస్తార అనమాట వాళ్ళు బాగా యటికి అవి తింటాయి అనమాట అవి అప్పుడు ఆవులు తింటాయి
నాకు తె నాకు తెలిసి కొమ్ములకి రంగులు స్తారు వాటిని మంచిగా పసుపు కుంకుమ పెడతారు పూల మాలలు వేస్తారు రంగు రంగు కాగితాలు అతికిస్తారు స్తారు బట్టలు కూడా వాటి కోసం అప్పుడు ప్రత్యేకంగా కొత్త బట్టలు అనమాట
ఆ ఆ ఓకే
పైన కప్పుతారన్నమాట ఆ నా చిన్నప్పుుడు బలే ఉనింద అన్మాట అది విలేజెస్ లో బలే చేస్తారు ఇప్పుడు కూడా ఇప్పుడు వాటికంటూ ప్రత్యేక కంగా ఇది చేస్తారు కదా ఆవుల పండుగ ఎద్దుల పండుగ అని అనేసి పోటీలు పెడతారు కదా ఆ ఉలుకి
అవి పోటీలు పెడతారా అవున అవును అది ఆ రోజే పెడతారు కరెక్టే
హ బాగా ఫేమస్ కదా బ్రో అది
అంటే మా వైపు ఇక్కడ తక్కువలేండి అలా చేయడం తక్కువ ఆహాహా కోడి పందలు కోడి పందలు కూడా చేస్తారా మీ ఊర్లో
ఆ చేస్తారు చేస్తారు లైక్ అవి కొంచము సీక్రెట్ గా చేస్తారనమాట అ కొంచం పబ్లిసిటీ చేసుకుంటే కొంచెం కేసు లాంటి జరుగుతుంది కదా సో అందుకని చెప్పి బా వితౌట్ పబ్లి ఇది
ఓకే ఎవరికి తెలియకుండా చేసుకుంటార అనమాట ఆహా దీపావళి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు దీపా
దీపావళి అంటే దీపావళి కూడా సేమ్ జ జ నరక చతుర్థి అసలు నరక చతుర్థి మనకి ఎందుకు వచ్చిందో చెప్పండి
యాక్చువలీ యాక్చువలీ అంటే చాలా ఉన్నాయి అదే రోజు యాక్చులీ ఐ మీన్ అంటే నాకు తెలిసి సత్యభామ సత్యభామ శ్రీకృష్ణుడు ఇద్దరు కలిసి చంపేస్తార అనమాట అతన్ని
కరెక్ట్ కృష్ణుడు సత్యభామ అవతారంలో వచ్చి
ఆహాహా కృష్ణుడు అవతారంలో రాడు సత్యభామ వస్తుంది
అంటే ఆ ఫీమేల్ మాత్రమే ఆ సంతరించాలంట తనని మేల్స్ ఎవరు చంపేదానికి లేదు అని అనేసి ఆయన కోరిక అంట శాప మలా ఉండేదంటా నిన్న ఎవర హత మ ాలంటే ఓన్లీ దేవతలు మాత్రమే చేయగలుగుతారు మేలు ఉండే వాళ్ళు చేయలేరు అని అనేసి ఆయనకి ఒక ఇది ఉండేదంట అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ వరం అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు సత్య బామ అవతారంలో వచ్చి ఆయన్ని హ హత మారుస్తారు అని చెప్పి నాకు తెలిసిన కథ ప్రకారము
లేదు లేదు సత్యభామ అవతారంలో కృష్ణుడు రాడు సత్యభామే వస్తుంది
సత్యభామే వస్తుందా ఓ
కృష్ణుడు వచ్చేది కృష్ణుడు ఆయన వచ్చేది ఒక మోహిని అవతారంలో మాత్రమే ఆయన ఫిమెల్ ఫామ్ తీసుకుంటారు
ఆ మోహని, సత్యబామ్మా వేర్వేరా. ఆహా ఓకే నీనిద్రు ఒకరే అనుకుంటనా మోహని ఎవ్
టే ఏంటంటే అది నేను చెప్తాను. అది నేను చెప్తాను, అది నేను చెప్తాను. ఏంటంటే మామూలుగామ్ ఆమ్ ఉమ్ ఇది సముద్రాన్ని చిలక్తారన్నమాట చముద్రాన్ని, సముద్రాన్ని క్షీరాన్ని కేరా సముద్రాన్ని చులుపుతారనమాట.
తల్ ఒక సైడు, రాక్షసులు ఒక సైడ్ ఉండి చిలుకుతారు కదా.
అవునవును దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు, చిలికినప్పుడు అమృతం వస్తుంది.
అవును
వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుక్ వెళ్ళిపినప్పుడు అప్పుడు వీళ్ళకి ఏం చేయాల్ అర్థం గాద్ అనమాట దేవత్ తల్క్ అందరికి ఇప్పుడు ఆ ఆ అమృత్ తొంగాని ఆ ఆ యొక్క రాక్షసులు తాగేసారు అనుకోండి. రాక్షసులు వీళ్ళని చంపేస్తా ఉంటారు గెస్టోధ్య ఏస్తా ఉంటారు. ఇంక్ వాళ్ళకి ఇంకా చావు ఉండదు, అమృతం తాగేస్తే వాళ్ళకింకా చావు ఉండదు.
ఆ రాక్షసులకి అనేది చావుండదు.
చా ఉండదు. అప్పుడు ఏమవుతుంది, దేవతలు ఇబ్బంది పెడతా ఉంటారు వాళ్ళు
హూ
అప్పుడు ఏం జేస్తారంటే, ఒక అందులో ఒక రాక్షసుడు ఈ యొక్క అమృతాన్ని తీసుకెళ్ళిపోత్ కడవ్
ఓకే
తెస్కెలపోయినప్ ప్పుడు అప్పుడు ఇళ్లక్ ఏం చేయాలో అర్థం కాక అప్పుడు విష్ణువు ఆ ఒక ఆమ్ అందమైన ఆ శ్రీ లాగా వచ్చి ఆయన ముందుకు వస్తున్నానామాట. ఆ రాక్షసి ముందుకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళంతా సెగ్జాట్లి అప్పుడు ఆత్ అతను ఎంతో బ్యూటీ అంటే అతను చూసి ఆమెన్ చూసిన తర్వాత్ వక్కా ఎవరైనా సరే అలా ఫ్లాట్ అయిపోవాల్సిందే అతను కూడా ఫ్లాట్ అయినాడు. ఫ్లాట్ ఎన్ తర్వాత అప్పుడు అతను ఏం చేస్తాడంటే, నీ చేతులతో నాకు ఇవ్వు నేను తాగుతాను. అనేసి సి అంటాడు అనమాట సో అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు. నీ చేతుల్ తో నాకివు అమృత తాగుతానని ఇతనేతి ఇంతుండుకొని మోహిని ఆమెకి ఇస్తాడనమాట ఆమ్ యెక్క అమృ
వి విష్ణు అనే ఆయన మోహిని అవతారం ఎత్తుతాడు కాబట్టి ఆ ఆమె అందానికి ముగ్ దుడైనా రాక్షసుడు. రాక్షసుడు చేతిలో ఉండే అమృతాన్ని తీసుకెళ్లి మోహిని చేతిలో బెడత్
ఓ నీ చేతిలో పెడతాడ్ అనమాట పెట్టిన తర్వాత నాకుది ఆ ఆ నాకు మీ చేతిలో నుంచి మీ చేతిలో నుంచి తాగాలి
హు్
అంటే మాకు మీ చేత్ ఇట్లాచ్ పెట్టాప్ తాగుతానంటే సరేనే పోస్తాన్ అని తీసుకొని ఇంకా అక్కడి నుంచి జంపు. ఆ అప్పుడు ఏమవుతుందంటే అప్పుడ ఏమవుతుందంటే అప్పటికి కొని ఒక అమృతం ఆ అలా అప్పుడు దేవతలకి అమృతం పోయడానికి ట్రై జేస్తాడన్నమాట ఎవరో ఈనా విష్ణుమూర్తి ఆ మోహని అవతర్ అప్పుడు ఏమవుతంటే రార్ దేవతల్లో ఒక రాక్షసుడు, కలిసిపోయేసి తాగడానికి వచ్చి లైన్లో నిలబడతాడు. నిలబడినప్పుడు ఒక రాక్షసుడు సగం తాగేస్తాడనమాట గొంతులకి వెళ్ళిపోతుంది అమృతము రాక్షసుడికి
హ్
అప్పుడు విష్ణువు కనిపెట్టేసి సుదర్శన చక్రంతో ఆ యొక్క మెడ కోసేస్తాడు
ఓకే ఓకే
మెడ కోసేసినప్పుడు అక్కడ అమృతము అమృతమూ ఆ గుంతలో పోయింది కాబట్టి ఆ రాక్షసుని యొక్క బ్లడ్డు ఈ కమృతం రొండు కలిపి రెండు డ్రాప్లు రెండు కలిసిపోయేస్తే ఒక రొండు డ్రాప్లుగా కింద భూమి మీద పడతాయి
మ్మ్
భూమి మీద ఆ అది చెప్తాను మళ్ళీ చెప్తాను కొద్దిసేపు తర్వాత కు వేరే కాల్ వస్తాంది ఆ